హలో
తాలో
ఏం లేదు మీరేం చేస్తున్నవ్
ఉమ్ ఏం లేదు ఇప్పుడే పడుకొని లేచిన
పండుకున్నార
ఉహ్మ్
ఇంత ఎర్లీగ ఎందుకు
ఆ ఇప్పుడే కోడి కూసింది అయితే లేసిన
కొడుకు
కోడి కోడి కూసింది అయితే లేషిన
కోడి కోసిందా మేము పెళ్ళైంద అనుకుంటున్నాం మీకు ఈథైల్ ఆ తెలుగా
అలా ఏం లేదు ఇద్దరు పిల్లలు నాకు
అవునా
ఆ
ఆ ఇద్దరు పిల్లరా ఏ నాకు కాలేదు ఇంక మాకు గాలేదు మీకయంద పెళ్లి అయితే
అయింది
ఇద్దరూ అబ్బాయిలేన ఒక అమ్మాయి ఒక అబ్బాయ
వన్ బాయ్ వన్ గల్
వన్ బాయ్ వన్ గర్ల ఆ అవున బాగున్నార మరి పిల్లలు వైఫ్ బాగుంద నీ వైఫ్
ఆవిడకేంది బాగుంది మహారాణిలాగ
మహారాణి పాపం కష్టపడేది మీరైతే పాపం మహారాణి లాగ అమే కద చాల కష్టపడుతుంది అంటున్నారు కద మీరు
ఎంతైన వండుకొని తిని కష్టపడు నువ్వు వండుకో పెట్టింది కష్టపడకుండా
అయ్యయ్యో ఆమె పండుకుంద తెలేద మరి
నాకు తెలుస నేను బండి ఇప్పు ఇష్ట పో
అయ్య అయ్యో తిన్నార మరి
తడడి విడదద్దారు
ఆ తిన్నాం మేం కూర
మాది ఎడప
సప్ప అవున
వర్క్ కి ఎళ్ళార
ఆ వచ్చినా ఏం లేదు ఇంగా ఏం చేస్తున్నారు మరి పిల్లలు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అని
ఆళన్న తిరుగుడకపోళు ఆకు తూ ఏ
అర్థం కాదు కదండి
లో
ఆడుకోడానికి పోయి
ఉ
అవునా
ఆ
ఆహ
ఆలో కొంచం మీకెందుకు వేరేది చెప్పండి
ఆ అ
పిల్ మీరే చెప్పండి
ఆ ఏం చెప్తానండి ఆ
ఏం చేసిరు పొద్దుటికి అది
మార్నింగ్ నుంచి మాకు ఇవాళ కస్టమర్స్ ఉన్నారు కొంచెం సేల్ అయిపోయింది ఇంగ అట్లా బోర్ గు అందని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఓపెన్ చేసి చూసేసరికి కాల్ చేద్దాంమని చేసాను మీక ఫస్ట్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు కాల్ వస్తదని మేము మీకేం
ధన్యము ఉండ
ఊ
కొన్ని విషయాలు జరగాలే చెప్పేసితీ చూడాలి
కొన్ని విషయాలు జ తెలియదంట
సరిగానే విసులు జరిగలే అంటే బ్లెస్సింగ్స్ ఉండాలి
ఉ
జరగని విషయం జరిగినా అంటే బిల్సింగ్స్ ఉండాల అంటున్నా
అర్ధం కాలేదు
మీకు తెలుగు రాదు కావచ్చు
మాకు తెలిగు రాదు అండి మేము ఇంగ్లీష్ కాబట్టి
ఇ మీ అక్కేం చేస్తుంది
మాక్కాయ ఇంట్లో ఉంది
మీ అక్కు రోజింట్లనే ఉంటదా
ఉమ్
మీ అక్క రోజు ఇంటికానే ఉంటదా
ఇగ ఇంట్లోనే ఉంటది ఆమేం వర్క్ చెస్తది
మీరు వర్క్ చేత్తళ్ళు మీ అక్క ఇంటికాన్నే ఉంటందా ఇంకా
ఉమ్
మీరు వర్క్ చేత్తళ్ళు మే అక్క ఇంటికాన్నే ఉంటందా
మాక అక్క ఇంట్లోనే ఉంటది మేమే వర్క్ చేస్తాం మరి
ఎందుకాట్లా
అదంతే
మీ కజీన్స్ ఫోన్ చేసిల్లా
ఉ ఉహ్మ్
మీ కజిన్స్ ఫోన్ చేసిల్లా
మా కజిన్స్ ఎ కాల్ చేయలేదు ఇంకా ఇప్పుడే నా నేనే స్టార్ట్ చేద్దామని అట్లా కాల్ చేస్తున్నా అందరికి మా కజిన్స్ కి
ఆ ఆ
చెయ్యాలి ఇంగా
మీ కేవలంటే హె కజిన్స్ లల్లా ఇష్టం
మాకొక్కరు ఉంటారు మా బామ్మారిది గనీ కన్నన వాట్ విచ్ కోడు తెలుసా మా బామ్మరిది అందరినీ పట్టించుకుంటడు వానీకి ఏం రోగమో అర్థం కాదు
మీరు ఒవర్ చేయకుండా మంచిగుంటది కావచ్చా
ఆ
ఓవర్ చేసుడు బంజేత్తే పట్టించుకుంటడు కావచ్చు
ఏమోవరు చేస్తాం మేము ఏం చేయం మాకచ్చినట్టు మేమ్ చేస్తాం అంటే మా మేమ్ నం ఉండాలం అంటే వాళ్ళకి నచ్చినట్టే అప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉండాల ఉమ్ మాకంటూ కొన్ని సుంటై మాకంటూ కొంచెం
మీ మీలాగనే ఉండాలే గాని
మరి అందుకోసమే మాక్ మెం నచ్చి నం వాళ్ళకి నచ్చిన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ల్లాకి నచ్చినట్టె మేముంటే ఇప్పటికీ
మీరు ఏడుత్తార అల్లా దగ్గర ఉన్నప్పుడు
ఉమ్
ఏడ్త్తర
నాకు ఎప్పడికి వస్తనే ఉంటది ఏడుపు కానీ పట్టించుకోరు మమ్మల్ని నన్ను నన్ని పట్టించుకుంటారు గానీ నన్నయితే ఎవరు పట్టించ్చుకొరు
ఎవల్ని పట్టించ్చుకుంటా అన్నారు ఇంత ఎవల్ని పట్టించుకుంటారన్నవ్
ఎవరిని పట్టించుకుంటరు నాకేం తెలుసు వాళ్ళకు వాళ్ళు ఉంటారు కదా ంతో మంది ఉంటరు మేమొక్కరమేన నేను అనుకుంటే సరిపోతదా వాళ్ళు కూడా అనుకోవాలి గదా
ఉహ్మ్ ఇప్పుడు ఎడ్త్తాల్లా మీరు
ఇగ ఏడ్త్తానమా అంటే మాకు ఏడుపోత్తది గంతే
ఏడువుల్లి ఏడువుల్లి ఏడ్త్తే మంచిగుంటరు కావచ్చు
నేన్ ఎప్పడికి అట్లానే ఉంటారు మ మమ్మా మా అన్న వాళ్ళయితే అసలే పట్టించుకోరు ఇంకా మా బామ్మారిదయితే మొత్తానికె ఇంటికిరా మ బామ్మరిది వాళ్ళ ఇల్లు గిక్కనేే ఇంటికి రారా అని అంటే వాడు ఏం చెత్తడు అత్త అత్తా అనంటాడు ఇల్లు దొరుకుతులేదు అంటాడు అత్తా అత్తా అంటాడు ఇల్లు దొరుకుతులేదు ఆదివారం అత్తా ఆదివారం మత్తా నెక్స్ట్ ఆదివారం మత్తా ఈ ఆదివార మత్తా అని ఓ కొన్ని డైలాగులు చెప్పిండు
ఏ ద్దాగు బామ్మర్దికి గత అంటే దారి తెల్వదు
దారి తెలుసు ఆలర్డీ అచ్చిండు
మర దార్క్తేలేదనిప్పు మీరే అంటరు
ఆ అర్ధంగాలే
దారి తెల్వదని మీరే తెల్వద అన్నారు
దారి వాడికి తెలుసు కానీ తెలవనట్టు ఉంటడు వాడు వచ్చి ఆలర్డీ ఒక టూ త్రీ టైం మ్స్ వచ్చిండు మా అన్నయ వాళ్ళ తోటి మా అన్నయ వాళ్ళు ఎక్కడో నుంచి స్తరు దూరం నుంచి వాళ్ళతో పాటు వచ్చిండు వచ్చినప్పుడు దారి వాడికి తెలుసు కదా వాడు రావచ్చు కదా
మరీ నాకేం తెలుసు అఅఅఅ ఆయనకేమున్నదో
ఎందుకు రావడి ఎప్పుడు అంతో వాడికి హ్మ్ ఇగ ఇక్కడ మా దగ్ దగ్గరికి రావాలని వాడికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ అల్
తె తిరగబుద్ధి కాదు కావచ్చు
ఉమ్ మాట్లాడ బుద్ది కాదు కావచ్చు డైరెక్ట్ మొఖం మీద చెప్పేసి అయిపోతది కదా నాకు రా బుద్ద మీ దగ్గరికి అని చెప్పేస్తె అయిపోతది కదా మేమేమడగామ్ కదా ఇంకోసారి
ఎ తిరగబుద్ది కాదు కా సో ఇట్నీ ఎందుకు అనుకుంటార్రు మాగ మీకు ఫోన్ చేత్తడా ఊక ఆహ ఆహ మీక్ ఫో ఆహా మీకు ఫోన్ చేత్తడా
తిరుగుతడు అటుపోతడు అనంటడు
హలో
ఆ
ఫోన్ చెత్తడా
మా బామ్మర్ది నాకు ఇప్పటి వరకు కాల్ చేయలేదు తెలుసా
వీడియో కాల్ కూడా చేయరా
వీడియో కాల్ కూడా చెయరు తెల్సా వాళ్ళు వాళ్ళు కజిన్స్ అందరు కలిసి మాట్లాడుకుంట రు నాకొక్కసారి కూడా కలపరు నిన్న ఒక టూ తీ టైమ్స్ నిన్న సడన్ గా ఎందొ ఎందుకో మరి గుర్తొచ్చిన్నమో ఏమో తెలిదు గని టూ త్రీ టైమ్స్ కాల్ చేస్ సిండు నాకు కనీ నేన్ లీఫ్ చేయలేదు ఎందుకు లీఫ్ చేస్త ఇన్ని రోజుల నుంచెల్లేంది ఇప్పుడు చేస్తే లీఫ్ చేస్తన నేను చెప్పు ఒకసా నువ్వే
అ అట్లానా ఓకే మంచి పని చేసిల్లు ఓకే ఐ అండస్టాండ్
ఆ
ఇంకోసారి కూడా చెయ్యాకని చెప్తా ఎప్పుడైన కల్తే
ఇంకోసారి చేత్తే ఎత్తకుండా ఉండమా గాని ఇక చేస్తడు కాకపోతే అందరికీ చేస్ సి నాకు ఒక్కదానికి సపరేట్ గా చేసి మాట్లాడన మాట్లాడడు తెల్సా
ఆహ నాకొకడ తెలుస్
వాడికి ఏమత్తదో ఏమో మరి అందరికి వీడియో కాల్ చేసి మాట్లాడ తడు నాతోనే సరిగ్గా మాట్లాడడు
అదే మీకు ఫోన్ చేసి
ఎవరికి చెప్పుకోలేను
ఇప్పుడ్ నాక్ చెప్పకుంటాళ్ళుగా
నేన్ చెప్పుకుం టనన్నాగాని మీరు ఎప్పుడెప్పుడు కాల్ కలుస్తద మీ కాల్ ఎప్పుడు కలుస్తదో తెలియదు నాకు
అది కూడా తప్పు నాదేనా
ఉమ్ మీం గుడా చెప్పాలని నాకు కూడా ఉంటది కదా నా బాధ చెప్పుకోలేక మీతోతోటే కదా నేన్ కాల్ మాట్లాడేది ఎప్పడికిీ
అ ఒకే ఓకే ఐ అండర్స్ట
ఉమ్
ఓకే అర్థం అయింది నాకు మీ బాధ
ఉహ్మ్ ఇంకోసారి మా బామ్మారిది నాక్ కాల్ చేస్తె నేన్ మీకు చెప్తాను మాట్లాడతారు ఒకసారి మా బామ్మరిదితోటి కాల్ కాన్ఫిడెన్స్ పెడదామంటే ఇంద్లో రాదు
నేను తర్వాత చేసినప్పుడు చెప్పండి
ఉమ్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పడికి టైం లేదు మనం మాట్లాడుకోడానికి ఒక టెన్ మినిట్స్ఎ టైం ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయి
ఉహ్ మీరు అవన్ని చెప్పకూడదు మీకు తెల్వదా మీకు బేసిక్ నాలెడ్జ్ తెల్వాదా దీంట్ల
అర్ధం కాలేదు
ఒక్క నిమిషం చెప్తా నేను
ఏమైంది
ఏం గాలే మీరు ఇవన్నీ మాట్లాడద్దు ఇట్లా ఉమ్
అవునా ఓకే ఓకే అయిపోయినంక కాల్ చేయ్ మరి మ్మాయి వైఫ్ ఎల్లినంక
చి మా వైఫ్ ఉన్నపుడు ఎత్తగని
ఎందుకు మీ వైఫ్ పక్కనే ఉ ందా మాట్లాడుతుందా వింటుందా
చేయమంట ఆగండి
ఆ ఓకే